ప
హలో ఆ హాయ్
ఇప్పుడు వినిపిస్తుంద
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ అది పాత ఫోన్లు వేరే ఆమె మాట్లాడితే వినిపిస్తలేదు
ఓకే ఓకే తిన్నారా
ఏం చేస్తున్నారు ఆ తిన్నాం మీరు తిన్నారా
తిన్నాం తిన్నాం అయ్యో బాదం తింటున్నా
అవునా నేను ఇప్పుడే బాదాం మీకు తాగిన
బాదామిల్క్ తాగిరా ఎట్లా ఇంట్లో ప్రిపేర్ చేసరా తీసుకొచ్చరా
నేను బయట నుంచి తీసుకొచ్చను
అవునా ఎవరు తీసుకొచ్చరు
హ నిన్న మా ఫాదర్ తీసుకొచ్చిండ్రు
అవునా ఇంకా ఎంత మరి
ఇస్తున్నారు మరి
ఏం చేస్తా నేను పనులు ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు కూర్చుంటున్నా ఆ వినిపిస్త లేదా
హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
అ సబజ బరాబ
వినిపిస్తుంది నీకు వినిపిస్తలేదా
హలో
హలో
ఏదైనా వర్క్ లో ఉన్నారా
లేదు లేదు కూర్చొని ఉన్నా
అవునా ఏం తింటున్నారా
నేను బాదం తింటున్నా హ
ఆ
బదమ్ బాదమ్
వినిపిించలేరు ఆహా
ఆ
ఇంకేంటి మరి విశేషాలు
పనుులు అయిపోయినాయా
ఏంటి
పనుూల్ అయిపోయినాయా పనులు బట్టలు బోలు అయినాయా
హలో
హలో
లేదు ఇంకా ఉన్నాయి ఈవినింగ్ ఉన్నాయి పను
అవునా
ఆ సాయంత్రం చేస్తాం మీక ఎండ బాగా అయింది కదా
అవును హ
ఇంకాంటి మరి
ఇంకా చె ఆ చెప్పండి మరి ఇంకా
హిందీ
ఇంకేంటి మరి చెప్పండి అంటున్నా
ఏం లేదు మీరే చెప్పాలిగా
అవునా హ్మ్ ఇంకా ఏంది ఏం చేస్తలే ఇప్పుడు రేస్ట్ మీద ఉన్నారా
అవును ఇగ కార్యాలో మాట్లాడదాం ఇగ ఈరోజే లాస్ట్ కదా
ఆ ఈరోజే లాస్ట్ అవును
అందుకే కాల్ చేసిన
అవునా
కే ఇగ మాట్లాడదాం కాల్స్ ఉన్నాయి కదా అని కాల్ చేసినా నేను మీకు
ఓకే ఓకే ఏం చేస్తారు మీరు ఇంట్లోనే ఉంటారా మీరు ఏం చే స్తారు ఇంట్లోనే ఉంటారా
ఇగ ఏమైనా అన్ని పనులు చేస్తాం ఇగ ఇంట్లో ఉంటాం బయట తిరుగుతాం అన్ని చేస్తాం
ఒకసొ ఒక్కొక్క ఒకసారి పొద్దున్న లేసినుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు చెప్పవ్
వినిపిస్తలేదు సరిగ్గా
ఇగో పొద్దున లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు ఏమేం పనులు చేస్తావు చెప్పు అం టున్నా
ఇగ నేను మార్నింగ్ లేస్త సెవెన్ సెవెన్ థర్టీకిి లేస్తా అట్లా
ఓకే
తర్వాత యిగా ఆ పనులు ఉంటాయి నాక్ కొన్ని బ్రష్ చేస్తా బ్రష్ చేసినంక ఇగ మా అమ్మ వంట చేస్తే చేస్తాది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చెయ్యదు మార్నింగ్ ఆ బియ్యం అయాన్ని పెట్టే రైస్ పెట్తాది కర్రీ ఏదైనా ఉంటే నేను వండుతా లేకపోతే ఒక్కొక్కసారి మా అమ్మనే వండేస్తాది మార్నింగ్ వంట మళ్ళ తర్వ తేమో ఇగ బోళ్ళు తోమడం బట్టలు పిండడం అవి అయిపోయినంక ఇక స్నానం చేస్తా నేను స్నానం చేసిన తర్వాత ఇగ అన్ని ఉడు ఉడుస్తాను ఉడ్చినంకే మో కొద్సేపు ఇగ మా సిస్టర్స్ వాళ్ళు ఉం టారు వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటా ఫోన్ లో మాట్లాడుకుంటా ఉంటా తర్వాత ఏమో కొంచెం తినేసి ఆఫ్టర్నూన్ పడుకుంట మళ్ళి లేసా ఇగ ఫోర్ కి అట్లా లేసి ఇగ వర్క్ ఉంటాయ్ కదా ఇగ మా అమ్మ వాళ్ళు చేనుకెళ్తారు కదా
ఆ రోజు అంత
హ్మ్ ఇగ అవును వెళ్తారు ఇగ ఈవినింగ్ వంట నేనే చేస్తా ఇంటి ఇని ఈవినింగ్ వం ట చేసేది సాయంత్రం వంట చేసేది తినేసి మళ్ళీ కొంచెం ఫోన్ లో మాట్లాడడం చూడడం అలా చేసిన తర్వాత పండుకుంటా రొటీన్ డైలీ ఇదే ఉంటది
ఓకే
హ్మ్
హు మరి ఈరోజు మరి సాయంత్రం జొన్నరొట్టె గోధుమరొట్టె అట్లా ఏమైనా చేస్తారా
ఆహా
ఆ ఇట్లా జొన్నరొట్టె గోధుమరొట్టె అట్లా ఏమైనా చేస్తారా జొన్నరోట్
ఆ జొన్న రొట్టె చేస్తాం జొన్న జొన్న
ఓకే ఓకే ఇగ మీరు పూజలు ఏమైనా ఏంది
హలో
ఆ ఏంది ఏమంటున్నారు
హలో
ఆ వినిపిస్తలేదా
హలో వినిపిస్తుంది మాట్లాడతలేరేంటి
చెప్పండి చెప్పండి ఓకే ఓకే చెప్పండి నీకే వినిపిస్తలేదు
ఏమైనా బిజీ ఉన్నారా
లేదు లేదు కూర్చొనే ఉన్నా
ఆ
లేదు కూర్చొనే ఉన్నా అంటున్నా హ
అవునా మీ వాయిస్ కట్ అయితుంది అందుకని అడుగుతున్నా
అవునా లేదు కూసోనే ఉన్నా నేను
కరెక్ట్ గా వినిపిస్తలేదు వాయిస్ ఎందుకో కట్ అవుతుంది మీది
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా
అవును వినిపిస్తుంది
ఓకే చెప్పండి మరి ఇంకా ఏమో
మీకు పెళ్ళి అయిపోయిందా
ఆ పెళ్ళి అయిపోయింది టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది పెళ్ళయ్యి
ఆహా అవునా మీ హస్బెండ్ ఏం చేస్తరు అయ్యో కాలేదు నాకు పెళ్ళి
అంటే ఏం చెయడు ఇంట్లోనే ఉంటడు అన్నట్టు
అయ్యో జాబ్ ఏం చేయరా
ఏం చెయరండి ఇంట్లోనే ఉంటారు మేమింకా వ్యవసాయం పనే చేస్తమండి వ్యవసాయం పనే చేస్త స్తాం మేము
అవునా
అవును రోజ మేమింక చేన్ కెళ్తాం వస్తాం తింటాం పంటాం మాది ఇంకా అదే పని
అవునా
ఆ
ఉహు ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో
ఏంది
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు
ఇంట్లో మేమిద్దరం ఉంటాం
అవునా
ఆ
ఆ హ
మీ ఇంట్లో
ఏ మా ఇంట్లో ఉన్నం ఇక సిక్స్ సెవెన్ మెంబెర్స్
అవునా
ఆ
హ ఇంకా ఏంది మరి ఏం చేస్తున్నారు మీ మదర్ ఫాదర్ ఆ
మంచిగా నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ టైం లో నాకు
ఇప్పుడా మధ్యాహ్నం తిన్న తిన్నాంకానా
ఏంటి
అంటే ఇప్పుడు నిద్ర అస్తుందా మధ్యాహ్నం తిన్నాక నిద్రస్తుందా అంటున్నా
ఏం వినిపిస్తలేదు సరిగ్గా వినిపిస్తలేదు వాయిస్ కట్ ఐతుంది మీది
ఆ ఇప్పుడు వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది విన్పియకోతే నాకు ఫోన్ చై లేదు ఫోన్ నా దగ్గరనే ఉంది నా దగ్గరనే ఉంది ఫోన్ నా చేతిలోనే ఉంది ఆ వినిపిస్తుందా నీకు కరెక్ట్ గా క్లియర్ గా అవును నాకు క్లియర్గా వినిపిస్తుంది నీకు వినిపిస్తలేదా
నాకే కొంచెం మీ వాయిస్ కట్ కట్టా వినిపిస్తుంది
ఓకే ఓకే నాకు మంచిగా క్లియర్గా వినిపిస్తుంది నీకు సిగ్నల్ లేదేమో
ఉంది కరెంట్
ఓకే కరెంట్ పోయిందా ఓకే మీ ఇంట్లో ఎందరు ఉంటారు
ఉ కరెంట్ పోయింది
కరెంట్ పోయిందా
ఆ ఇంకేం చేస్తున్నారు మరి
ఏం లేదు అటు కరెంట్ ఎక్కువసేపు పోతా పోతే అటే ఉంటాదా లేకపోతే వచ్చేస్తదా
కొన్నిసార్లు వస్తది కొన్నిసార్లు టైం పడతది
అవునా
వాయిస్ రివర్స్ లో వినిపిస్తాలేదా మీకు
ఏంది
నాకు వాయిసేమో డబుల్ డబుల్ వినిపిస్తుంది
తుందా ఏమో మరి
ఏంటి
ఏమో మరి అట్లా ఎందుకువినిపిస్తుందో అంటున్నా
ఏమో ఏం వినిపిస్తలేదు ఏమో మరి ఇప్పుడే వినిపిస్తుంది అట్లా అప్పుడు నుంచి